ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదక్క ఖాళీగానే ఉన్నాం ఏం చేస్తున్నారు బాగున్నారా
బాగున్నా అమ్మా ఏం చేస్తున్నావు ఈవినింగ్ టైమ్ లో
ఏం చేయ్లేక బయట కూర్చున్నా, చల్ల గాలి తోల్తుంది.
హ్మ్ వాతావరణం క్లైమేట్ చల్లగానే ఉంది. కదా
ఆ చల్లగానే ఉందక్క చెట్టుంది. కాబట్టి మాకు ఇంటి దగ్గర చల్లగా ఉందక్క.
అవునా ఓకే ఓకే నైస్ అంటే విలేజా సిటీనా అమ్మా
విలేజేక్క
వావ్ నాట్ చీరాలిటి
ఉమ్
ఉమ్ అరే విలేజెస్ పట్టణాలు గురించి మాట్లాడుకుందామా. ఉమ్ వి విలేజెస్ లో మీ ప్రత్యేకత కతలు ఏంటో చెప్పమ్మా
ప్రతి పండగ చిన్నది అంటే కుల మతాలు భేదాలు అనేవి లేకుండా ప్రతి చిన్న పండగ అయినా కానీ ఎవరి పండగైన కాని బాగా చేసుకుంటారు. అక్క ఆక్కడ సైడు అంటే కుల మతాలు ఉండవు పండగ చేసుకోవడంలో ఏ పని నైనా గాని చేసుకుంటారు. మా సైడ్ దశగిరి పండగ అంటే ముస్లిం చేసుకునే పండుగ అది కూడా మా సైడ్ చేస్ స్తారు క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ కూడ మా ఊర్లో చేస్త స్తారు మన అందరు కూడా గుడికి చేర్చికి అలా కూడ చేస్తారు ఎల్తవ్
అదే అదే ఐకమత్యంగా ఉంటారు.
చర్చి ఎందుకు అంటే మా ఊర్లో అలా ఎవరు లేరు. అందరూ ఆ అంటే పిల్లా మదలు అంటే వేరే బిసి నే బిసీ డి నే మాది కులము
హు
కానీ అందరు గుళ్ళల్లో కానీ దేవుళ్ళు అనేది అందరికి అంద దేవుళ్ళు వాననే అంటే భేదం అనేది లేదు. మీ దేవుడు మా దేవుడు అనే భేదం లేకకుండా ఏ దేవుడికైనా ఏళ్ళి మొక్కుంటారు.
అంతేగా అమ్మ అలానే ఉండాలి ఐకమత్య
అమ్మవారి గుడికి అమ్మవారి గుళ్లకు అట్లా మీ ప్రసాదం మాకు వద్దంటారు కానీ మా వాళ్ళు చర్చికి కూడా వెళ్ తరు క్రిస్మస్ పడుగ ఆ పండుగ కూడా చేస్తారు. ఇయర్ ఇయర్ క్రిస్మస్ పండుగ చేస్తారు. చెట్ ర్చికి వెళ్తారు చనా మంది ఇంకా ముస్లిమ్స్ పండగ అంటే అంటే పండగ అంటే అంతగా తెలియదు కానీ నార్మల్గా దర్గా పండుగ అంటే దశగిరి స్వామి పండుగ చేస్తున్నారు. మా ఊర్లో ప్రతి ఇంటి నుండి చేస్తారు అ పండగను హ్ దీంట్లో ఉండి అక్కడ వాళ్ళు ఎలా చేస్తారు ఇక్కడ మేము కూడా చిన్న చిన్న జెండా లాగా పీరు లాగా అంటారు. కదా చిన్న జెండా క బ స్టిక్ లాంటిది పెద్దది తీసుకొని దానికి జెండా కట్టిపిచ్చి అలాగ చేపిచుకు కొని ఇంట్లో పూజ చేపిచ్చుకొని ప్రతి ఒక్కరు ఇంట్లో నుండి వస్తది ఎండా మ్మ్ ఆ రోజు చుట్టాలనందుకు పిలుచుకోవడం బా చేసుకుంటారు అది కూడా మ్మ్ బా చేసారు అలా అనేం లేదు కానీ ఇక్కడ ఉండేది మాత్రము ఒక కులుస్తుల్ లేక ఈవుల ఉండేది ఒకే కులమే ఉంది కానీ అన్ని దేవులు సమానం చూస్తారు పండగ చేయడం అని
ఇక్కడ మనకి పట్టణంలో ఏంటంటే అపార్ట్మెంట్లు ఉం
ఆ అక్కడ అందరూ కలిసి ఉంటా టరు
ఆ వినాయక చవితి అట్లాగా స్ పెద్ద పెద్ద పండగలు ఉంటాయి కదరా కొన్ని
అవునవును అక
ఇప్పుడు కింద ఏం చేస్తారంటే ఒకా తే ఏమంటారు డెకరేషన్ లాగా పెట్టేసి స్టేజ్ ఆ దేఊళ్ళ ఫో పెట్టేసి మంచి ఇకా తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రోజులు అవును
అలా కొంతమంది కూడా చేస్తారు ఏమంటే చందాలు వేయడం అలా చేస్త స్తారు కానీ ఏమంటే దగ్గరకు వచ్చి అనేది పూజించడం అలా ఉండదు
మ్మ్
హ్మ్
అదే మ్మ్ ఇక్కడ మళ్ళా ఇది కూడా బాగా చేస్తార అమ్మా ఇది దసరా కూడా చాలా బాగా చేస్తారు
మ్మ్ అట్లనే మ్మ్ మా సైడ్ కూడా జరుగు బా జేస్తారు
ప్రాంతంలో బాగా అంటే బాగా జేస్తారు దసరా పెద్ద పండగా వీళ్ళక్ తిధి ఇక్కడ వాళ్ళకి మ్మ్ ఆప్ పండుగ అంటే నవరాత్ త్రులు అన్ని రోజులు ఒక్కొక్క రోజులు ఒక్కొక్క పలహారం
అలంకరణ చేస్తారా
అవును అలంకరణ రోజు ఒక్కొక్కోళ్ళు పలహారం ఒక్కొక్క క్కలు తెస్తారు సపరేట్గా
మ్మ్
హ్మ్
అలంకరణ వేరుంటాది అమ్మవారు అవత్ తరం వేరుంటుంది హ్మ్ అమ్మవారి పేరు కూడా వేర్ వస్త్ దికాబట్టి తొమ్మిది రోజులు ఒక్కొక్కస ఒకో అమ్మవారు వస్తారా అలంకరణ చేయడం అట్లా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఏమంటే జనాలు గో వచ్చిన వాళ్ళే వెళ్తా ఉంటారా, చాలా మంది ఇక్కడెక్కడోళ వస్తారా, చూడడానికి అందుకు
అవును
ఉమ్ కొంచెం చూడలేము ఓ ఒక్క రోజు అంటే పోవ్వలచ్చు. ఉ మాకు కూడా బాగా చేసారు అక్క మా సైడు
ఉ మీకు నాచురాలిటీ ఉంటది ఎయిరు
అంటే ఇక్కడ పల్లెటూర్ల కాదు పల్లెటూర్ల పల్లెటూర్ల కాదు టౌన్ లో అక్కడ బాగా చేస్తారు పుదు్రూరు అక్కడ కూడా బాగా చేస్తారు అమ్మవారు దసరా దస మెయిన్ ఆడ ప్రొద్దుటూరండి అంటే దసరా బాగ చేస్తారు
హమ్
చిన్న అమ్మవారి గుడులు ఉన్నా గానీ పెద్దమ్మగాని గంగమ్మ ని ఏ అమ్మ వారైనా కాని అలంకరణ చేయడము ఇలా తొమ్మిది రోజులు లేద చేస్తున్నారా అక్కడ కూడా అలానే చేస్తారు అలంకరణ చేయడము ఏదనా ప్లా నైవేద్యం అలా పెట్టడము అన్నదానం చేయడము ప్లా
మీకు పంట పొలాలు ది దగ్గరగా ఉంటాయా దూరంగానా
అక్కడ పల్లటూరుల దగ్గరే అక్క ఇంటి దగ్గరే ఉంటాయి
హమ్ అదే కొంచెం న్యాచురల్ ఈ అనేది బాగా వస్తు మరి మీకు
మ్మ ఇంటి దగ్గరలో నుండి ఇంకా దూరం దూరం ఆ ఉంటాయి
హమ్ మీరు ఓపెన్ చేసి పెడతారు డోర్ మాకు ఓపెన్ చేస్తే డస్ట్ వస్తు సోది
ఎం చేస్తావ్ సర్గ వాడుకుంది కూడా వస్తాయి ఇంకా
హమ్ మీకు ఎక్కువ వస్తాయి ఎందుకంటే అంటే ఎక్కువ కదమ్మా
కానీ ఇక్కడ పల్లెటూర్లోనే తక్కువక్క దోమలు ఉండడము ఎందుకంటే మందులు కొటటము అలా ఉంటాయి కాబట్టి మీకు దగ్గరకి రావు, పల్లెటూర్లలో ఏం చేస్తారంటే కాలువల్ల అవన్నీ ఉంటాయి కదా దోమలు ఎక్కువ అక్కడే ఉంటాయి. కన్ టౌను మేలంటరు కానీ టౌన్ లోనే దోమలు ఎక్కువున్నాయక్క పల్లటూర్లలో దోమలే ఉండవు. పొలాలంటారు పొలాలుకు మందులు కొడతాం కాబట్టి తగ్గిపోతాయి ఎట్లయినా దోమలు ఉండ కాని ఇంటి వరకు అంతగా ఉండవు ప్రశాంతంగా వీధులో కూ నా ప్రశాంతంగా కూర్చోవచ్చు చల్ల గాలి దొలుతుంటుంది దోమలు అనేది కూడా ఉండవు
అవును, మాకు ఏంటంటే బయట కూర్చుందాం అంటే చెట్లు ఎంతయినా తక్కువ కదా
మ్ తక్ నే కానీ కాలువలు ఉంటాయి కదా, అంటే కొందరమంది నీట్ గా పెట్టుకుంటారు, కొంతమంది నీట్ గా పెట్టారు కదా పిల్లల్లో అదిఅంత ది జంత వస్తుండేది అట్ల ఉండడం వల్ల దోమల్ కూడా చానా ఎక్ గ ఉంది కొన్ని చోట్ల
అవును
హమ్ చిన్న పిల్లలందకు బయటికి పంపించాలన్న దోమలకు కర్చడం వల్ల చుట్టుకుంటే అవే సగం దోమలు
బాగుంటుంది ఎంతయినా విలేజ్ వాతావరణం వే ఇష్టం నాకు
ఉ
ఆ ప్యూర్ కదమ్మా ఏదైనా మిల్క్ అయినా ఏదైనా
ఊ అవును
ఓ
అంటే ఇక్కడ ఫ్రీగా కూడా రావ ఫ్రీగా కూడా వస్తుంది. నీది అక్కడైతే టౌన్ లో ఎవరు ఎవరు ఇస్తారు నీకు ఫ్రీగా చెప్పు డబ్బులు పెట్టి కొనాలి.
కొనుక్కోవడమే గ అమ్మా అన్నీ అక్కడే ఏంది మనకేమన్నా పండితే పక్కన వాళ్ళకి ఇస్తారుగా
గా ఉంటుంది ఇక్కడైతేనా అక్కడైతే ఏది కొనాలా తాగాలి అన్నాగాని డబ్బులే పెట్టాలి.
ఇక మేము నీళ్లు కూడా కొనుక్క్కకునే గా అమ్మ తాగేది
అవును పల్లెటూర్లో అలా ఉండది కదా అక్క ఒక రో రోజు నువ్వు డ్యూటీకి పోకపోయినా ఇంట్లో ఉన్నా గాని మీ నమ్మిన ఫోన్ చేస్తారు ఎందుకులేదు ఏమిని పల్లెటూర్లో అలా కాదు కదా నువ్వు ప పోయినా గాని ఇంటి దగ్గరైనా ఉండొచ్చు. ప్రశాంతంగా నైనా ఉండొచ్చు. ప్రేజర్ అనేది ఉండదు కదా
అవును
పిల్లలు
అంతే
ఏ
ఉండదు ఈ రోజు సెలవు అయితే మళ్ళా రేపుద్దున వెళ్ళల్సి వస్తుంది.
ఉన్నట్లు పరిగెడుతూనే ఉండాలి ఇక్కడ ఉంటేనా
అదే అదే రొటేష లైఫ్ రోజు
ఊ ఇంక అదే చేస్తానే ఉండాలి ఒక్క రోజు చేయపోయినా ఎందుకు రాలేదు ఏమైంది ఇట్లా ఉంటే ఎట్లా అని అంటారు. పల్లెటూరులో ఆలా ఉండదు కదా ఒక రోజు పోకపోయినా గానీ ప్రశాంతంగా ఉండగలము పోకపోయినా తినగలము అక్కడ పోకపోయినా ఉండలేము తినలే తినగలలేము ప్రతిదీ మనీతోనే కూడు కొన ఉంటది కదా లైఫు ఆ ఒక రోజు పోకపోయిన ఒక వారద్ ఐపోయిన గాని ఇంటి రెంటు కరెంట్ బిల్లు ఇది ఆ ఖర్చులు ఆ ఖర్చ ఈ ఖర్చ అని హ్మ్ పెట్టాలన్నాగానీ
అదే ఆదాయం తక్కువ వ్యయం ఎ క్కువ అమ్మ మాకు
ఉహుం హు హు హు
అంతే గ అమ్మా
నీకు తోటలకి పోయినా ఏదైనా ఆకు అట్ల పనులు ఏన్నా దొరు దొరుకుతాయి తెచ్చుకుని చేసుకొని తిన్నా తినేదానికి ఉంటుంది పది మంది గాని వంద మంది వచ్చినా పెట్టే స్థోమత ఉంటుంది టౌన్ లో ఉ టుంది తర్వాత ఇబ్బంది పడతారు
హు కాదు బంధువులు వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా అనిపిస్తుంది
అండూరు కానీ ఒక్కొక్కసారి ఒకరిద్దరు వచ్చినా కానీ ఇట్లా మేము చెప్పింది ఇద్దరినీ ఉండమన్నం మీరింతమంది వస్తా ఉంటే ఎట్లా అని వో రెంట్ హౌస్ లో అయితేనా అసలుకి ఉండనివ్వరు ఇలా వస్తా వెళ్తా ఉంటేనా అందరు ఖాళీ చేయి ఖాళీ చేయండి అని అంటారు మేము ఉన్నంత వరకు మీరు ఉండాలి ఇక్క ఇట్లా ఎక్స్ట్రా మనుషులు ఉండకూడదు అంటారు
అవును
ఉమ్ ఏమంటే ఆ ఇట్లా ఉంటే ఇట్లా పరిగెత్తకూడదు ఉమ్ ఎక్కువ మాట్లాడకూడదు అర్చుకోకూడదు గొడవ పడకూడదు ఉమ్ ఇవన్నీ చెప్తారు ఉమ్ ఇట్లా అంటారు గొడవడ గొడవడితే కాళీ చెయ్యండి ఎక్కువ మాట్లాడ కాకండి గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు ప్రతీది అంటారు ఆ మిల్లింగా సౌండ్ చేస్తున్నారు ఏదన్నా పొలగ కొడుతున్నారు ఏదన్నా గట్టిగా సౌండ్ వచ్చినావ్వపోతారు ఏచ్చన్నారుారమో అంతగా సౌండ్ వస్తుంది అంటారు ఒక టెంగ్
బంధువులు వచ్చినా పిల్లలు వచ్చినా ఆడుకున్నా కష్టమే
ఒక టెంకాయ కొట్టు టెంకాయ కొడితే సౌండ్ వస్తదా రాదా కింద కొడదేనా ఆ ఏయమ్మా అంతగా సౌండ్ వస్తుంది, ఏం చేస్తున్నారు మీరు పల పెడుతున్నారు ఏమంది దబ్బలు బాగా వస్తారు రెంటస్లు ఉంటేనా మనం అనుకుంట టెంకాయ కొట్ కొట్టే దానికి సౌండ్ రాదా అంటినా, ఏదైనా రాయి పెట్టు ఏం రాయి పెట్టి కొట్టినా కింద కొట్టినా గానీ సౌండ్ రాకుండా టంకాయి పగులుతుందా అసలకి
అంతే అవును ఆ అట్లానే ఉంటదమ్మా
రెండు రోజులు పల్లెటూర్లో అలా ఉండదు కదా నీవు ప్రశాంతంగా నువ్వు ఏ పెట్టిన చోట అది పెట్టినట్టు ఉంటుంది నను నచ్చినట్లు ఉండొచ్చు ఆ
ఏంటంటే హాస్యాస్పదమైన ఒక విషయము ఇప్పుడు ఆ నాన్ వెజ్ ఒండొద్ అంట
అ కొంత మంది ఇళ్లలో ఏదైనా నాన్ వెజ్ వండకుడదు మేమ్ బ్రాహ్నోళ్ళము నాన్వేజ్ వండకూడదు మీరు తిన గుడుజు అంటారు తిని గుడ్ ఇంటికి రాకూడ్దు ఆ వెజిటబుల్స్ తో మాత్రమే చేస్ కొంతమంది అయితేనా ఇలా చెప్తారు మీరు తినలేదని అంటారు ఇల్లు మీదైతే ఏంటి రెంట్ హౌస్ తిన్నాము ఎప్పుడో తెచ్చుక్నేది వారనికోసారి దీన్నం తెచ్చుకుని అదే తినలేము కదా. మాకేం డబ్బుల్ చెట్లక్ గాయలేద్ సరే గానీ మర్యాద్లాగ ఆ మరి అందులో ఎత్కొని తీనే తినే అంత ఏం కోటీశ్వర్లమ మనం ఏవన్నా ఆ ఏదనా చూసుకొని ఏదైనా పిల్లలు అడుగుతూనే గదా ఇంట్లో వాళ్ళకి కావాలని లేకపోతే, నోటికి రుచి కావాలని అనిపించినప్పుడు బాలేనప్పుడు, అట్లా తెంచుకొని తింటాం ఏదైనా కావాలంటే నా
ఇక్కడ ఏముందమ్మా ఓ